హలో హలో బాగున్నారా అండి. హలో విన్పిస్తుందా
కొంచం గట్టిగా మాట్లాడండి వినిపించడం లేదు.
ఇప్పుడు విన్పిస్తుందా
లేదు ఇంకొంచెం గట్టిగా మాట్లాడండి.
ఇప్పుడు
హలో
హలో
ఫోన్ కొంచం దగ్గర పెట్టుకోండి
ఆ ఇప్పుడు వినిపిస్సుందా
ఆ ఆ పర్లేదండి
ఓకే ఏం చేస్తున్నారు.
ఏం చేయలేదండి జస్ట్ వాకింగ్ చేస్తున్న బాగున్నారా మీరు
మ్ బాగున్నామండి మీరు
బాగున్నామండి.
ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు.
అందరు బాగున్నారండి మీరు మీరేం చేస్తున్నారు.
నేనిప్డే ఊర్ నుంచి వచ్చానండి ఊరికి
అవునా ఇంట్లో అందరు బాగున్నారా?
మ్ బాగున్నారండి
మ్ హ్ ఎట్ల జరిగిందండి జర్ నెమలి
ఆ బానే జరిగిందండి మార్నింగ్ నాలుగు గంటలకె బయల్దేరాను
కొంచెం గట్టిగా మాట్లాడండి
మార్నింగ్ నాలుగు గంటలకే బయల్దేరాను.
ఆహా
బయల్దేరిన తర్వాత క్యాబ్ ఎక్కాను క్యాబ్ నుంచి ట్రైన్ ఎక్కానండి
ట్రైన్లో సీట్స్ దొరికాయా అండి
ఫస్ట్ దొర్కలేదు. ఆ హడావిడిగా ఎళ్ళాను వెత్తుకొని పైన సీట్ ఉంటుంది కదా అండి జనరల్లో
అవునవు
అక్కడ కూర్చున్నాను.
మ్
తర్వాత మా ఫ్రెండ్ ఒక అమ్మాయి నా క్యాబ్ కాకుండా ఇంకొక క్యాబులో వచ్చిందన్నమాట
ఓహో మీకన్న ముందోచ్చిందా
ఇంకా లేట్ వచ్చింది తనకు సీట్ పట్టుకున్నాను.
మ్
లాస్ట్ మినిట్లో మిస్ అయితుందేమో అనుకున్నాం.
అంటే ఇద్దరు ఒకేసారి రాలేదా అండి
క్యాబ్ తనకు వేరేదిగా అలొగేట్ అయింది అందుకే తను నాతో పాటు రాలేకపోయింది.
ఆహా
భీమ ముందుగానే స్టార్ట్ అయిపోయిండు
ఆహో
తన అది కొంచెం లేటు గా స్టార్ట్ అయింది అనమాట
ఫైనలీ ఇద్దరు ఒకేసారి వచ్చారు
హ అవునవును నేను ముందెల్లి స్కూల్ ఇ పట్టుకున్నాను సో తను వచ్చి లాస్ట్ మినిట్ వచ్చి కూర్చున్నారు.
అం రిజర్వేషన్ చేసుకోలేదా ఏంది
లేదండి ఎస్టర్డేనే డిసైడ్ అయ్యాం ఆ ఆ అందుకే సడన్గా వచ్చేసాం
ఓహో అవునా లేదంటే రిజర్వేషన్ చేస్ కదా
అవునవును.
లాంగ్ జర్నీ కదా మీరు అందుకు
అవును నిజగానే చాలా లాంగ్ జర్నీ
అ సేఫ్ గా రీచ్ అయ్యాం అ పోయారా
సేఫ్ గా రీచ్ అయిపోయాం కానీ ట్రైన్లో వచ్చేసి కొన్ని జరిగాయండి
ఏం జరిగాయండి అంటే మంచి గ లేదంటే చేడువా
అదే ఉంటాయి కద మన మిడిల్ క్లాస్ గొడవలు సీట్లకోసం
ఆ మామూలు సీట్స్ కోసం గొడవడం కామనండి
ఆ
అలాగా ఫ్రీ ట్రైన్లు కూడా పెట్టాలి పెట్టాలా ఇంకా
ఫ్రీ ట్రైన్ పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళే తీసుకుంటారండి అలా ఉంటద అనమాటలు
టికెట్ కొంటారు కదా అందు అంతా చేస్తారు ఇంక టికెట్ కొనుక్కపోతే ఎట్లుంటుందో సిచ్యువేషన్
స్టోరీ చెప్తాయనండి చాలా బాగుంటుంది మేము వెళ్ళి కూర్చున్నాం నేను మా ఫ్రెండ్ పైన కూర్చున్నాం కింద ఒక సీట్ పైన ఒక సీట్ ఉంటుంది కదా
అవును
పైన సీట్లోనే ఇద్దరం అడ్జస్ట్ అయ కూొచ్చుాం ఎందుకంటే కింద ఆల్రెడీ ఫుల్ అయిపోయింది
ఆ
ఆడ ఫుల్ ఫ్యామిలీ అయింది ఒక ప్లేస్కు ఆ ట్రైన్ రీచ్ అయిన తర్వాత అ ఏమైందంటే ఒక ఫాదర్ ఒక డాక్టర్ ఎక్కారు
ఆ ఎజుకేటడా
ఆ
ఎడ్యుకేటెడ్ వాళ్లు లేదంటే నాన్ వేజ్
అర్థం కాలేదండి
అంటే ఫాదర్ డాటర్ ఎడ్యుకేటెడ్ లేదంటే అన్ ఎడ్యుకేటెడ్ వాళ్ళా అని అడుగుతు
అది గెస్ సలం మేబి ఎజ్యకేటడే డాక్టర్ ఉ డాక్టర్ అయితే ఎడ్యుకేటెడ్ అనుకుంటా చదువుకుంటుందనుకుంటా ఫాదర్ మే బి చదు ఉనండొచ్చు తెలీదు వచ్చారు ఆయన నలుగురు ఆల్రెడీ కూర్చున్నాని జరిపి తన కూతుని కూర్చోబెట్టండి అక్కడికి బాగుంది ఇంకా ఆల్రెడీ ఒక ఒక ఫ్యామిలీ కింద కూర్చొని ఉన్నారు వాళ్ళేమో బ్యాగ్ సైడ్ పక్కన సైడ్ క ఉంటుందిగాద ఒక కడ్డీ లాగా దానిపైన అన్ని లగేజ్ పెడతాం కదా
ఆ
అక్కడ ఆల్రెడీ మీ ఫ్యామిలీ లాగేజ్ పెట్టుకున్నారు ఈయన జరిపేసి పెట్టడానికి ట్రై చేశారు పెడన్ అన్ మాట వీళ్ళు చూసి ఏమన్నారంటే ల్యాప్టాప్ ఉంది మీరెందుకు అలా చెపుతార అన్నట్టు పెద్ద గొడవ వేసుకున్నారు మేము అప్పుడు టిఫిన్ తింటా ఉన్నాం
ఆఆ
తినేది ఆపేసి గొడవ చేస్తుండు
మనం గొడలు జరుగుతున్నాయంటే ఫస్ట్ కదా చూడ్డం అన్ని ఆపేసి మన పనులు చాలా ఇంట్రెస్ట్ సింగా చూస్తాం గొడవలు అంటే బా మీరన్నా అలాయ అండి మాది ఈ రోజు చాలా అంటే చాలా తలనొప్పి చింది
అవునా ఏం జరిగింది
మీదన్న ట్రైన్ మాది బస్సు
ఓకే
అసలు సీట్స్ దొరక్క నిలబడి వచ్చినామండి
ఆఆ ఈ రోజు సాటర్డే గా అండి
సాటర్డే లేదండి కొంచెం కాలేజీలో పని ఉంటే వెళ్ళింది మీ
అవునా ఓకే
ప్రాజెక్ట్ సబ్మిషన్ కోసం
ఓకే
ఆ ద ఇక్కడకి ఎక్సామ్స్ కంప్లీట్ ఉంటాయి అన్నమాట కొంతమంది పిల్లలకి అసలు బస్సెస్ ఎంతసేపుకిి రాలేదు చాలా ఎండలు ఉన్నాయి ఇంకా అది సమ్మార్ కదా అసలు నిలబడ్డానికి కూడా సరి పోవడం లేదు ఒక ఫ్యాన్స్ లేవు బస్ స్టాండ్ లో
ఆ
ఎన్నెల వండి పోతున్నాయి ఫ్రస్ట్రేషన్ వస్తావుంది ఒక పక్క బస్సెస్ రావడం లేదు వచ్చింది ఒక బస్సు వచ్చింది దాంట్లో సీట్లు లేవు అసలు ఎక్కే కాలు పెట్టి నిలబడ్డానికి కూడా లేవు
అవునా మీరొక్కటే వెళ్ళారా అయ్యయ్యో చాలా కష్టమే ఆ మాబ్ ట్రైన్ జర్నీ చూడాలి ఆహా ఓకే కలిసి వెళ్ళారా
మీట్ అయ్యేసి వచ్చాం అక్కడ
అవునా మంచిది మంచిది సంతోషమైన వార్త అలాగే కొద్దిసేపు తర్వాత మా జనరల్ కోచ్లోకి టీసీ వచ్చారనమాట
ఏమి
టీ సీ టీ సీ వచ్చారు
మీ ట్రైన్లోనా ఓహో డేట్ కూడా వచ్చారా
అవునండి ఫస్ట్ టైం నేను జనరల్ లో టీ సీ ఏం చూడ్డం
అదే కదా నేను ఇంతవరు కెప్పుడు చూడలేదండి టీ సీ ని
అవును టీస్ టైమ్ అంటే గొ గొడవ బడ్డ రెండు ఫ్యామిలీల దగ్గర టికెట్లు లేవు
పెద్ద జోకు మరి వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లైంది
టీ సీ రాగానే మొత్తం సీట్లు ఖాళీ అయిపోయినాయి
ఎక్కడికి పోయినారు
తెల్లీదండి ఎక్కడు వెళ్ళిపోయారు మళ్ళీ ఫైన్ రాపిచ్చుకున్నారనుకుంటా
లేకుండా వచ్చి అంత ఫైటింగ్ చేశారా
చేసినోళ్ళు ఒగే చేస్ కూర్చున్నోళ్ళు కూడా అంతే రెండు
అదే అదే రెండు రెండు ఫ్యామిలీ లు హ కామెడీ బాగువునింటుంది కదా అప్పుడు
మాగుదెలీదు నాగు లాస్ట్ అంటే అర్థం ఏంది ఒ ఒక టైంలో మొత్తం అక్కడ రెండు సీట్లు ఉన్నాయా, ఆ రెండు సీట్లు ఎనిమిది తొమ్మిది మంది ఉన్నారు.
ఆ
తొమ్మిది మందిలుసి వెళ్ళిపోయినారు బ్యాగులు మాత్రం పెట్టేసి
ఇక్కడ తొమ్మిది మంది ఎక్కడ పట్టింటారబ్బా
లేదు లేదు మళ్ళీ అంటే రెస్ట్ రూమ్ ఆ ప్లేస్ ఉంటుంది కదా
ఆ
అక్కడ నిలబడినారు మళ్ళీ అక్కడి నుంచి ఫైన్ రాపిచ్చుకొని వచ్చినట్టున్నారు
అయ్యయ్యో ఫైన్ చాలానే పడింటుంది పి కెట్ కాస్ట్ కన్నా ఫైనే ఎక్కువ పడింటుంది
ఆ అచు టికెట్ కాష్ట్ త క్కువే ఫైన్ చాలా దానికి డబుల్ పడింది ఫర్ ఎగ్జాంపుల్ నూట యాభై ఉంటే మూడు వందల యాభై అలా పడు
అదే కదా అదేదో టికెట్ తీసుకొనివునింటే ఇంత శ్రమ ఉండేదిగా చెప్పలేం ఏ టైం లో ఎట్లుంటుందో
అవునువును నజు
అసలు కామ్మా నార్మల్గా డే టైమ్ లో టీసీ రారు
ఆ
కానీ అది వాళ్ళ టైం అట్లాండింది
మీరేమ మేము కూడా వచ్చేటప్పుడు ఫోన్ లో బుక్ చేసుకున్నామండి
ఆహా
మేము జన్ ఏదైనా టికెట్ తీసుకుొని వెళ్తాం
చెప్పలే ఊరికినే టికెట్ కాస్ట్ కన్నా ఎక్కువ కట్టాల్సి వస్తుంది ఏదదో టికెట్ తీసుకుంటే పోయి కదా
అయినా ఎందుకు చెప్పండి టికెట్ ఎందుకు పెట్ ట్టారు తీసుకొని వెళ్డానికి కదా
ఇట్లా ఒకసారి పడితేనే మరీ మరీ భయం ఉంటుందండి ఇంకొకసారి ఎక్కర వాళ్ళు అట్లా
హ
ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది
ఇలా జరిగింది క్రిస్ట్ బాగుందండి మా ట్రైన్ లో ఈరోజు
ఎక్క ఎక్కడెక్కారు వాళ్ళు
ప్లేస్ తెలీదండి కానీ అంత ప్లేస్ గుర్తు లేదు అనమాట కానీ మా ట్రైన్ లోనే ఎక్కారు మళ్ళీ మధ్యలో దిగిపోయారు
హ్మ్
దాని తర్వాత ఇంకొక ఆంటీ ఆంటీ
హ్మ్
ఆంటీ ఆంటీ ఎక్కడెక్కడ నుంచో ఎక్కడెక్కడో రిలే టివ్స్ అంట ఆ అంటీ ఆ ఊర్లో జరిగిన విశేషాలన్నీ చెప్తాంది
వాళ్ళకి జర్నీ సాగిపోవాలి గద
సాగిపోవాలి కరెక్టే వాళ్ళు వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు వాళ్ళు ఎవరెవరిని పెళ్ళ చేసుకున్నారు వాళ్ళ పిల్లళు అయ్యోయ్యో
కామ ఆంటీలు అంటేనే అంతే అండి ఇంకా ఆంటీలనే టీ అని ఎందుకంట అని చెప్పండి
స
ఇందుకోసమే అదే పిల్లల అయితే అట్లా మాట్లాడతారా అందుకే వాళ్ళని చిన్న పిల్లలు అంటారు ఆంటీ ఆంటీలని అందుకే అనేది
ఆ అండి
ఆ
సరే అండి నాకు టైం అవుతుంది
ఏమండి పని ఉందా మీకు
అవునండి భోంచేయాలి
ఓకే ఓకే అండి
అ మరి ఎప్పుడైనా కలుసుకుందాం
ఓకే ఓకే